హలో హలో
ఏం చేస్తున్నరండీ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నాను మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి ఏం కారి
ఏం కర్రీ అంటే టమాటో టమాటో పచ్చడిని తిన్నానండి
అంటే మీరే చేశారా స్పెషల్గా లేపోతే మీ మమ్మీ వాళ్ళకి ఆ నేను తిన్నానన్నడి తినం
ఓకే ఓకే మీరు ఏం చదువుకున్నారండి.
నేనా అండి డిగ్రీ అని డిగ్రీ లో స్త్ సంఖ హ్మ్
అవునా
మీరు అండి మీరు మీరు ఎంతవరకు చదువుకున్నారు.
నేను కూడా డిగ్రీ చదువుకున్నానండి. డిగ్రీ వరకే చకున్నానండి నేను కూడా డిగ్రీలో
ఆ ప్రెసెంట్ ఇప్పుడు ఖాళీ ఎన ఓహో ఇప్పుడు ఖాళీ ఆ ఎప్పుడు ఏమి జాబ్ చేస్తున్నారా. అంటే ఇప్పుడు ఏమైన్న కోచింగ్ తీసుకుంటున్నారా
స్టడీ రిలేటెడ్ ఏమన్నా సబ్జెక్ట్
అంతే మెయిన్ జాబ్ నాకేం రాదు నీకేం చెప్పాలి చెప్పు నాకొస్తే గిట్లా ఉండేటోన్న నేనేద జాబ్ చేసుకునేటోన్నే ఎందుకట్ల డౌట్ అంటే అంటే మీకు ఏమన్నా సబ్జెక్ట్లో ఏమైన్నా వీకా
స్టడీ మీ మీరు స్టడీ అన్నారు. స్టడీ అ ఎందో నేను తెలుసుకుదమని అట్లాది
నా నా స్టడీ బ్యా
నండి
అదే బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. ఊరు ఊళ్ళ బ బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నది. హలో హలో హలో కొంచెం మీరు సిగ్నల్ ఉన్న కడికి వస్తార అండి మనం పూల్లో బ్యాక్గ్రౌండ్ అంటే పొద్దున వెళ్లి తినడం ఉహు తిని రోడ్ల మీద కుసోని వచ్చేటోళ్లను పోయేటోళ్లని గెలకడం
కే ఆ ఓకే ఉహు
సాయంత్రం ఏమన్నా అట్లా ప్రెన్స్టన్ బట్ బజిల్టీ టీ తాగి రావడం పొల్ పొల్ టికల్ గ ఏమైన్నా న్యూస్ ఇట్లా వసే చెప్పడం మీర్ ఏం జెప్పరా
ఆ నాద్ నాదేముం దండి నేను నేన్ కూడా ఊర్లనే ఉంటా కదా అమ్మయిలకు ఊర్లో అంటే మ్యగ్ జిమం ఇంట్లో పనులు ఇల్ ఉడవడము బోల్లు తోవడము బట్టల్ పిండడము అంతక్ మించి ఏముంటాయండి ఇంగ
టే ఊర్ ల్యా అందల్ వేరే ఉంటాయి కదండి
ఆ అందలు అంటే అందాలు అందాలని ఆస్వాదించి చర్ లేనట్టుగా ఉంటది కదా అమ్మాయిలవి అబ్బాలయితే ఊర్లో ఎక్కడైనా తిరగొచ్చు కాని అమ్మాయిలట్లా దిరగలేరు కదా
ఆహా అంటే ఉంటది ఈ తిర్ గలంటే మన ఫ్రీడమ్ ఉండాలి కదా
అవునవున్ అవును ఫ్రీడమ్ ఉండాలి గని ఆ అమ్మాయిలకు ఊర్లలో ఎట్లుంటదండి ఫ్రీడమ్ కాకుండా నార్ మల్ గా బాయిల పనుల్ కు ఇంట్లో పండ్లక్ తపిచి అంతకన్నా ఎక్కు ఫ్రీడమ్ హ్మ్ ఇవ్వరు ఉండదు గుడా
ఓహో బయి పన్లు జే ఎల్ తర మీరు బాయి కాడ్ క్ ఎల్ తారా ఉన్నదాండీ కేమైనా ల్యాండు
ఆ మాకు ల్యాండుందండి ఉమ్ బాయి పను ల్ కుడ ఎస్తం
మేమా మిచ్చి పస్ పు మొక్కజొన్న ఇవేసామండి
పండిందా ఈ సన్ త్రం పంట బాగా
ఆ పండింది ఆ అంటే మిచ్చి గురించి నాక్ దేల్ వదు బటు మక్కజొన్న అంటే మా నాన్నగారు చూస్తుంటార్ కాబట్టి నాక్ దేల్ స్ ఇప్పుడు కరెంట్లీ బానే ఉం
హలో హలో విపిస్తుందా హలో
ఇన్ పిస్ చదో హలో ఇప్పుడు ఇన్ పిస్తుంది
కొంచం మీ టెరస్ పైకి ఎళ్ళి మాట్లాడొచ్చు కదా మీ సిగ్ నల్ ఏమ్ లేదు
కస్
హ్మ్ మీ అంటే కొంచం సిగ్ నల్ ప్రాబ్లం వస్తుంది కదా
ఆ ఓకే ఓకే నేను అ సరే స్
కానీ రా ఆ
వినబడ్ తుందా ఇప్పుడు
అంటే గోపి హ్మ్ ఇన్ పిస్తుంది
ఆ సో అది మీకె మీకేం పంటలుంటాయ్? ఆ ఆ
మాకు ల్యాండు ల్యాంటిది ఏం లేదండి హలో
హలో
ఇన్ పిస్తుందా ఆ చెప్పండి ఇప్పుడ్ చెప్పండి హలో ఉనర అసల్
మీ దగ్గర సిగ్ నల్ లేదా
నా దగ్గర ఫుల్ గనే ఉన్నదిలే ప్
అర్ దం గలేదు
ఆ ఉన్నదండి మీ దగ్గర లేదేమో బవ్ శా అందుకే కట్ కాల్ లో ఓపెన్ జెయి సిగ్ నల్ లేదు అంటే హ్ ఎవ్ రీలో మీ పంట ఆ మా సైడ్ వచ్చేసి బక్క ఉన్న వరి మెర్చి కాటన్ ఇ చేేస్తుందండి మాకుది ఎక్కువ
ఓకే ఓకే సరే అండి. మా సైడయితే ఇవే ఎక్కువేస్తాం. మిర్చివే
అవును
మీరెళ్ళార
మీకు ఎవ్రీ ఇయరు అే వెళ్ళడం అంటే ఫ్రెండ్స్ వాళ్ళతో వాళ్ళ చరికలు ఏమన్నా పని ఉంటే వేసాంలో వెళ్తాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తని వాళ్ళ వే వచ్చే బాధలో పని ఉంటయి కదా ఉన్నప్పుడే వెళ్తాము హ ్రెల్సుకొని వెళ్ళాలి కదా అప్పుడప్పుడు మ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది రాదు చూస్తూ నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే
ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారా! అహ ఆ మాకొచ్చు. ఊర్లల్లో ఉండే అమ్మాయిలకి వ్యవసాయం పనులు రాకపోతే ఎ కష్టం కదా
అంటే ఊళ్ళల్లో ఉండే అమ్మాయిలకు వంట పని కూడా రాదంటారు కదా వంట పని అని మీకు ఇట్లా ఉన్నాయి ఇస్తుదన్ని
ఇంట్లో వంట వంట పనులు గూడొచ్చు. కాకపోతే ఏందంటే! అమ్మ అమ్మనే ఎక్కువ వం వంట చేస్తది కాబట్టి నేను ఇంట్లో పనులుని, బావి పనులు అప్పుడప్పుడు చూసుకుంటా.
అవును
హ్మ్మ్ ఇంట్లో అమ్మున్నంత సేపు వంట పనులు తక్కువనే ఉంటయ్. ఆ
ఆ
ఎట్లైనా ఊర్ళలో ఉండే ప్రతి అమ్మాయిలంతే అండి ఉంటారు. క
అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు ఇంట్లో ఒ ఒక తిరుగుంటారు బయట ఒక తిరుగుంటారు కా కే స ౌట్స్
అవునవును కనీ ఊర్లలో ఉండేవాళ్ళే అంతే ఇంగ ఇంట్లో ఇంట్లో పనులకే పర్మితం.
ఆ ఇప్పుడు రీసెంట్ గా ఒక సినిన్ వచ్చింది సూతారా
ఏం సినిమా అండి? ఆ
అదే అండి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి మన వరప వర శివశంకర శివప్రసాద్ సమ్ థింగ్ ఏదో వచ్చింది అయ్యో ఎందుకండి అంటే వెల్ల
చూడన్ ఎళ్లదు
బా బాగుందింట నేను కూడా ఐబఎమ్లో డౌన్లోడ్ చేసుకొని చూశాను
ఓహో! ఎట్లుంది మూవీ బావుందా మరి?
బాగానే బాగానే ఉంది ప్రొడ్యూసర్ వచ్చేసి వాళ్ళ బిడ్డే ఆ ఆ కొణిదెల సుచిత్ర న బాగుంది ఎంత ఎంతైనా మెగాస్టార్ స్టార్ మెగాస్టార్ ఫ్యాన్స్ కదా మెగాస్టార్ ఫ్యాన్స్ అన్నప్పుడు ఆయన సినిమాయి సినిమా అది ఫ్లాప్ అయిన సినిమా ను హిట్ చేస్తారు ఉమ్
ఇక్కడ వాతావరణం చాలా తేడా ఉందండి అటు సైడ్ ఎట్లుంది అటు వర్షం పడుతుందా వర్షం పడేలా ఉందా ఏమైనా
ఇక్కడ అంటు ఏం లేదండి చుక్కలు ఉన్నావి ఇటు సైడు
అవునా ఇక్కడ కొంచెం నిన్న వర్షం బడే లా ఉంది
ఏమో మరి మేఘాలూ అటు గిట్లా ఏమన్నా అంటే ఏపీలో వాన వాతావరణ శాఖ చెప్తారు వానలు ఉన్నాయని మనకు ఏమన్నా
ఆ ఇప్పుడు ఉగాది వచ్చే ఉగాదికి వర్షాలు ఉన్నాయని అన్నారు
అన్నారు పాపం రైతులకు నష్టం తెలుసా
అవునవును
రైతులకు చాలా నష్టం ఇప్పుడు మా ఆ ఇప్పుడు రాళ్ల వాన పడుతదంటారు కాబట్టి పంటలు నాశనం చేస్తదట
ఆ అదే మా నాన్నగారు అన్నారు మొన్న వర్షాలు ఉగాది వరకి వర్షాలు అందుతాయంట రెండు రోజులు అని
ఉమ్ హూ అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు రైతు ప పంట వేయడం వల్ల మీకు ఏమైనా నష్టమా? లాభమా?
నష్టమే ఉంటదండి లాభం తక్కువ నష్టం ఎక్కువ
అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పండింది గదా ఈ ఈ సంవత్సరం పండింది నెక్స్ట్ టైం పండదు అట్ల వల్ల మీరేమన్నా ఆ ఆ
అవును అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పండిన పంటని నెక్స్ట్ సంవత్సరంకి మనము ఆ ఆ ఊహ ని గూడా మనం ఊహి ఉహించుకోలేము ఎందుకంటే ఈ వాతావరణం ఇప్పుడు ఈ టైం లో ఇట్లా ఉన్నది నె వచ్చే టైం లో వర్షం పడొచ్చు చెప్పలేం గదా మనం వాతావరణం అయితే ఆపలేం గదా
అవునవును వా వాన వచ్చేది సా చనిపోయి వాన వచ్చేది సావు వచ్చేది ఎవరు చెప్పరాంటారు కదా
చె తెలువదు గదా అందుకే ఆ అందుకోసమనే ఆ మ మ్యా అయితే మొత్తానికి ఒక నైన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటే టెన్ ప ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ నష్టమే ఉంటది
ఎట్లాగైతే రైతు నష్టపోవడానికి వ్యవసాయం ఒకటి చాలు అన్నట్టు
అంతే గదా అయినా గూడా అయినా గూడా పండించడం ఆపం ఆపట్లేదు గదా
ఆ అది నష్టపోత అని తెలిసి గూడా గూడా పంటను పండిస్తూ మన ప్రజలకు అందిస్తున్నాడు ప్రజలకు అందిస్తున్నారు చూడు అది రైతు అంటే
అదే అదే అదే గొప్ప ఉమ్ అవ్ గొప్ పాయింట్ లోనే గొప్ప మన మన కడుపు నిండకపోయినా పర్లేదు గానీ మనం నమ్ముకున్న వాళ్ళ కడుపు నింపాలి గదా
ఉమ్ ఉమ్ అంతే అందుకే గా రైతే రాజు అన్నారు
ఆ అవునవును
ఏ ప్రాపర్ నువు ఆ తిన్నండి ఇప్పుడే జస్ట్ మన కర్రీ పప్పు చారు చేసింది మమ్మీ ఇప్పుడే ఆ టెంపుల్ గూడా వెళ్ళొచ్చినం ఇప్పుడే మమ్మి నేను ఉంటాయి గా మాఅమ్మ నాన్నకు చిన్న చిన్న కోరికలు పెళ్ళేప్పుడవ్వాలి అది అంతేగా అవును మీకు మ్యారేజ్ అయిందా